అ హలో!
హలో! ఆ
అ వినిపిస్తుందాండి?
ఆ వినిపిస్తుంది.
ఉ
ఉమ్ హలో! ఆ అదే నిన్న తన్చెప్పింది మీరున్నరో సరే మెసే మెసేజ్ చేద్ తే ఇంకా మాట్లాడతారేమో అన్ఛేసానింక.
అహ అవునా?
ఉమ్
మనమూ రోజు తీసుకునే ఆహారం మీరెలా దీస్ ఉంటారు పొద్దున్నుంచి సాయంత్రం వరకి
పొద్దున్న మామూలుగా ఆటిఫిన ఎ తర్వాత. మధ్యాహ్నం ఎలాగో మనం రైస్ తింటాం కదా అలాగా మార్నింగ్ అయితే ఏంటి ఇడ్లీ ఇడ్లీ దోశా అలాంటి అన్న తీసుకుంటాం మేము
ఇప్పుడు నైట్ చపాతీలో
ఆ నైట్ ఒక్కొక్కసారి చపాతి లేకపోతే రైసే. హెల్దీగా టీం మెయింటైన్ చేయాలంటే వాటర్ రోజు ఫోర్ లీటర్స్ తీసుకోవాలి ఆ హలో వాయిస్ వినిపించట్లేదా ఆ అదే
వినిపిస్తుంది
అదే డైలీ ఫోర్ ఆ ఫోర్ లీటర్స్ తీసుకోవాలి వాటర్ అంటారు కదా హెల్దీగా తీసుకోవాలి అంతే ఆ
అవును
ఉమ్ వాటర్ ఏమో అలా తీసుకు. కొండగా మళ్ళీ పొద్దున్నే ఆ
యా మనం డే ఈ లోక ఒక మూడు లీటర్లు నాలుగు లీటర్లు తీసుకుంటే సరిపోతుంది మళ్ళీ దానికన్నా ఎక్కువ తీసుకున్నా మళ్ళీ ప్రాబ్లం అయిపోతాది ఈ ఎండాకాలంలో అయితే ఇంకా ఆ మన బాడీ మన శరీరము ఆ డిహైడ్రేట్ ఉండడానికి ఇదో ఒక పండ్లు ప లాలు అలా జూసులు తాగుతూ ఉంటాం కదా
అవును
లేదు మీరెలా మీ మీ బాడీ మీ శరీరాన్ని డిహైడ్రేట్ ఉంచుకుంటార
దేనైతే ఫస్ట్ లో అంత పాటించేదాన్ని కాదన్నమాట ఎక్కువగా వాటర్ తీసుకునేదానిని కాదు తర్వాత కొన్ని రోజులు అయినక మాముల్గా వాటర్ ఇలా తీసుకోవాలి ఫుడ్ ఇలా తీసుకోవాలి అని చెప్తారు కదా ఇంకా అలాగ మెయింటైన్ చేస్తున్నాను అనమాట వాటర్ అయితే ఫోర్ లీటర్స్ అంటే పొద్దున్నే టూ లీటర్స్ బోన్ చేసిన తర్వాత మళ్ళీ టూ లీటర్స్ అలా వాటర్ తీసుకుంటా ఉంటాము.
ఆ
ఉమ్ మళ్ళీ ఇంకా పొద్దున్నే ఎలాగో మనం టిఫిన్ ఏదో ఒకటి తింటాము ఇది స మధ్యాహ్నం అయితే రైస్ పప్పు ఆ మామూలుగా హెల్తీగా తీసుకోవాలంటే ఎగ్స్. అదే రెండు గుడ్లు ప్రోటీన్ ఉంటది కదా గుడ్లులో ఉమ్. ప్రోటీన్ ఉంటది రైస్ అయితే ఏంటి కాబ్స్ అంటారు అంటే కాబ్స్ మనం కొంచమే తినాలి కదా ఎక్కువ తినకూడదు ఉమ్ అదే రై మళ్ళీ పప్పు పప్పులో కూడా ప్రోటీన్ ఉంటది అంటారు కదా అది
హా
ఉ ఇక మధ్యాహ్నం తినేటప్పుడు అన్ని అన్ని పెట్టుకొని తినాలి అది ఫైబర్ అయితే వట్టి క్యారెట్ కే కీర ఇవి ఉంటాయి కదా బీట్రూట్లు
ఆ
అహ్ అహ్ అవన్నీ తీసుకోవచ్చు అన్నమాట హెల్దీగా మనం మెయింటైన్ చేస్ కోవాలంటే
ఉమ్
మాకు ఏంటి హర్బల్ లైఫ్ అనేది ఒకటి నాకు తెలుసు అన్నమాట మందులో మా పెద్దమ్మ ముందు జాయిన్ అయింది
ఉమ్
అందులో ఇలాగ హెల్దీ ఫుడ్స్ తీసుకోవాలి ఇలాగా మెయింటైన్ చేస్ కోవాలి అని చెప్పింది అన్నమాట ఎప్పుడు ఏదో ఒకటి చెప్ తనే ఉంటారు ఇంకా సరే కొన్ని రోజులు పాటిద్దామని చెప్పి మూడు నెలలు అలాగా చేశాను అన్నమాట ఇంకా కానీ మనకి హెల్త్ ఆ ఆ బాగుంది ఇక్కడ కొంచెం అంటే బెటర్ గా ఉన్నట్టు మార్నింగ్ లేసి ఎక్ససైజెస్ చేస్ ఎక్ససైజెస్ కూడా చేసేదాన్ని ఇంటి పైనే డంబుల్స్ ఉన్నాయన్నమాట మా ఇంట్లో అవి పెట్టుకొని మళ్ళీ పొ ద్దున్నే మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ కి లెగిసి అలాగా
ఉమ్ ఆ
ఆ ఒక త్రీ మంత్స్ చేసాను మళ్ళీ షుగర్ తీసుకోకూడదు అంటారు అస్సలు
అవును షుగర్ అనేది ఇప్పుడు ఎక్కువ మందికి ఏం తీసుకున్నా షుగర్ పెరిగిపోతది షుగర్ ఉన్నవాళ్ళు మళ్ళీ అన్నం తినొద్దంటారు ఇంకా స్వీట్లు తినొద్దు అంటారు ఇంకా షుగర్ ఉన్న వాళ్ళు దేంట్లోనైనా ఒక పద్ధతిలో తీసుకోవాలి అని చెప్తారుా అది ఎక్కువైన ప్రాబ్లమే తక్కువ వైనా ప్రాబ్లమే ఏదైనా ఉమ్ మన బాడీకి మన ఒంటికీ ఏం తీసుకున్నా ఎక్కువ మోతాదులో తీసుకోవద్దు తక్కువ తీసుకోవద్దు చాలా మంది ఇంకా షుగర్ పేషెంట్లు అయితే మార్నింగ్ అయితే ఇగ వాళ్ళకి ఆ ఎట్లా అంటే వాళ్ళకి ఇన్ తగ్గింది అనుకో చచ్చిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి షుగర్ ఎక్కువ ఉంటేనేమో ఆ వాళ్ళు తెలియకుండా ఆ ప్రవర్తిస్తూ ఉంటారు.
ఆహ్
ఆ మనం షుగర్ ని కంట్రోల్ చేసుకోవాలి ఇంకా ఉప్పు అది ఇది కూడా తినకూడదు ఆ ఉప్పు ఎక్కువ తీసుకున్నా కూడా బీపి ఎక్కువ అయిపోతుంది బీపి ఎక్కువైతే మనకి గుండె సమస్యలు అనేటివి వస్తాయి
అవును కొంచెం సాల్ట్ షుగరు అలాంటివన్నీ కొంచెం తక్కువ తక్కువ తినమంటారు మళ్ళీ మనం కారం కూడా ఎక్కువ తీసుకోకూడదు అంటారు మళ్ళు ఎంత తీసుకోవాలో అంతే తీసుకో వలే ఆ ఆ స్పైసీ ఫుడ్స్ అలాంటివి తీసుకోకూడదు అంటా
ఉమ్
మళ్ళీ పచ్చళ్ళు మనం చేసుకుంటాం కదా పచ్చళ్ళు అవి కూడా
ఆ
ఏంటి తినద్దు అనేవారు అ అందులో అయితే ఆ మా పెద్దమ్మ చెప్తా ఉంటది అనమాట అంటే ఉమ్
పచ్చళ్ళు తింటే మనకి ఇక్కడ ఏమవుతదం అంటే ఇది ఇడ చాతి దగ్గర గ్యాస్ ఫామ్ అయితది అన్నమాట అంటే అల్సర్ లెక్క పడిపోయి ఆం ఇక్కడ మంటగా వస్తది అది కాకుండా ఇంకా మనకి జీర్ణ వ్యవస్ స్థలో అన్ని లోపాలు కలుగుతాంటాయి ఇంక ఇప్పుడు ఏదన్న మనము ఇంట్లో చేసుకున్నవి ఓకే బయట తీసుకుంటాం కదా మనకి టైం లేకనో లేకపోతే మన రీల్స్ చూస్తనో ఎట్లానో అట్లది బాగుంది ఒకసారి ఆర్డర్ పెట్టుకుందాం ఒకసారి చూద్దామని ఇంకా అట్లయితే ఇంకా చాలా ప్రమాదం మనకైతే ఏదైనా మనమొక లిమిట్ మనమొక ఆ లిమిట్ లో తీసుకోవాలింకా
ఉ అవును మళ్ళీ ఆయిలీ ఫుడ్స్ తీసుకోవద్దంటారు మరి బయట్ టే బజ్జీలు అవన్ని ఎస్తా ఉంటారు కదా ఆయిల్స్ అయ్యేం కలుప్ తరో తెలిదు ఆయిల్ ఇప్పుడు ఏంటి డిఫరెంట్ డిఫరెంట్ ఆయిల్స్ అన్ని వచ్చేసాయి కదా మంచి ఆయిల్ ఏందంటే మన ఏంటి గా గానుగు నూనె అయ్యె బెట్రా ఆ మళ్ళీ మీ సేవగ నూనె అవే బెటర్ అని అంటున్నారు మేమైతే ఎక్కువ సన్ఫ్లవర్ ఆయిలే వాడుతా ఉంటాం బయట నుంచి ఎక్కువ ఫుడ్ తీసుకోకూడదు అని చెప్పి ఇంకా ఇంట్లోనే చేస్త కొంటంటం మెక్కువ ఉ హలో
ఆహ ఆ వినిపిస్తుంది వినిపిస్
ఆ వాయిస్ వినిపితుందా సైలెంట్ అయిపోయరు
ఆహా లేదు వింటూ ఉన్నాను ఇంకా అమ్మ ఎలా అంటే ఆ మనము ఈ చిన్న చిన్న షాప్స్ లల్లో ఆ పల్లి నూనె నువ్వుల నూనె అ
ఉ
చూసుకోవద్దా బయట దొరికే
అవును
ఆ
ఆ
హ
ఉ
ఎలా
ఎక్కువా ఏంటి ఈమధ్య రిలయన్ ఇప్పుడైతే ఎక్కువ బయటి షాప్స్ కన్నా రిలయన్స్ డిమార్ట్స్ అలాంటి వాళ్ళను ఎట్ల ఎక్కువగా హెల్తీగా ఉంటాయేమోనాని చెప్పి చాలా మంది అందులోకి వెళ్ళి తీసుకుంటా ఉంటారు. మేమోయి అయినా ఏంటి ఎక్ ఎక్కువ బిల్లయిపోద్ది కొన్ని తీసుకున్నాస సరే అందులో
ఆ అవును ఆ ఎక్కువ ఇప్పుడు ఆ అంటారు. చాలా కాస్ట్లీ ఆయిల్స్ వడతారు
ఆ ఉన్నాను హలో కాస్ట్లీ ఆ వినిపిస్తుంది
ఇంక మనం ఒక మోతదులో తీసుకుంటా
ఆ అవును ఇంకా మళ్ళీ మ పొద్దున్న మధ్యాహ్నము ఏం చేసి సాయంత్రం అయితే ఎక్కువ టిఫిన్సే ఎక్కువ తీసుకునే దాన్ని ఒక త్రీ ఇడ్లీస్ ఆ టూ దోసెస్ అలాగ అన్మాట లిమిట్ లో ఏది తీసుకున్న మన సరిపడినంత తీసుకోవాలి మనం తిన్నదానికన్నా హాఫ్ తినాలన్నమాట అలాగని ఏంటి చెప్తా ఉంటారు అవును
ఆ
అంటే మధ్యాహ్నమే ఫుల్గా తినాలి మనం ఎంత తింటామో అంత ఫుల్గా తిని సాయంత్రం కొంచెం కొంచెం ఫుడ్ తీసుకుంటే బెటర్ ఎందుకంటే లిమిట్లో తినాలి కదా అందుకని
ఇంకా డాక్టర్స్ ఏమనీ చెప్తారంటే మనము పొద్దున ఎక్కువ తినాలి అంటే పొద్దున మనము పొద్దున ఏం స్కిప్ చేయకూడదు పొద్దున బ్రేక్ఫాస్ట్ ఏదో ఒకటి తినాలి తర్వాత ఇంకా లంచ్ లంచ్ త ఎక్కువతీనేసి నైట్ ఎక్కువ దినేసి సరిపోద్ది
అవును మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అస్సలు స్కిప్ చేయకూడదు అంటారు నేను అసలు కాలేజ్కి వెళ్ళేటప్పుడు అయితే చాలా సార్లు బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేదాన్నీ ఎందుకంటే బస్సు వచ్చేస్తుంది అంటే మాకు ఎయిట్ ఓ క్లాక్ కల్ల బస్ వచ్చేసిది కాలేజ్ బస్సు దానీ వల్ల ఏంటి నేను హ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి అక్కడికెళ్ళి తిందామన్నా ఇంకా నాక్ తినబుద్దయేది కాదన్మాట లంచ్ బాక్స్ ఇంక పట్కెళ్ళిపోయేదాన్ని మధ్యాహ్నం బొన్ చేసేదాన్ని హలో